హలో హలో వినిపిస్తుందా అండి
హాలో
ఆ వినిపిస్తుందా అండి నమస్కారం అండి వినిపిస్తుందా
నమస్కారం ఏమి చేస్తున్నారు. హలో
ఆ వినిపిస్తుందా అండి నమస్కారం
వినిపిస్తుందండి
చిన్నగా వినిపిస్తుంది మీ మాట నాకు సరిగ్గా వినిపిస్తలేదు అందుకే
ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
ఎం చేయట లేదు అండి ఇప్పుడే బోజనం చేసి కుర్చున్నాం
ఆ అండి లోపల లోపల మాట్లాడుతున్నారు మీరు
ఏంటండి
బయటకి ఎక్కువ వినిపిస్తలేదు మీ వాయిస్ లోపల లోపల మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది హ
ఇప్పుడు విని
హ
హాలో
హ
హలో
హలో
ఆ నాకు వినిపిస్తుంది మీకు వినిపించుట లేదా
ఏం చేస్తున్నారు అండి తిన్నారా
తిన్ననండి ఇప్పుడే ఇప్పుడే తిని కూర్చున్నా ఇప్పుడే తిని కూర్చున్నాను
ఏం తిన్నారు
పలావ్ మీరేం తిన్నారు అ
ఏం తిన్నారు టిఫన్
పలావ్ పలావ్ తిన్నాను మీరేం
మీ వాయిసు లోపలి వినిపిస్తుంది సరిగ్గా వినిపిస్త స సగ్నల్ ఏనాటుంది
ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఏం టిఫిన్ చేసారు తిన్నారా
పలావ్ తిన్న అండి
పలావా అంటే సేమ్యా నా
సేమ్యా పలావ్ కాదు మామూల్
అంటే ఎట్లా చేస్తారుండి అది
మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్తో మసాలా బాగా వేయించి
మసాలాలు వెంచి చేస్తార అంటే ఆ సేమ్య లెక్క కాదా అది రైసా
రైస్ అండి పలా బిర్యానీ తింటారు కదా మీరు
ఆ
సేమ్ ఆ టైప్ లో చేస్త
అంటే ప్రాసెస్ ఎట్లండి అది చేయడం నేను ట్రై చేస్తాఒకసారే చెప్పరా
ఫస్ట్ అయితే ఉల్లిపాయలు టమాటాలు పరిచిమిర్చి మొత్తం కట్ చేసుకొని ఉంచుకోవాలి ఉంచుకొని జింజరు గార్లిక్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇ కొన్ని బాండి
ఏంది
ఆ మీరు దేంట్లో వండుదాం అనుకుంటారో దాని ఆ దబరా అయినా త కడాయి అయినా తీసుకొని దాంట్లో సరిపడా నూనె తీసుకొని
ఉ
అది ఉల్లిపాయల్ ఫస్ట్ ఉలిపాయల్ కయాలి ఉల్లిపాయలు వేయించిన కొంచెం దూరగా వేయించిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత టమాటాలు వేయాలి
హ
టమాటాలు వేసి ఆ కొంచెం అవి కూడా వేయించిన తర్వాత చెక్క లవంగ అంటారు కదా
ఆ
తెలుసావి
తెలుసు తెలుసు
ఆ అవి వేసి కొంచెం యాలక్కయలు రెండు అవి వేసుకొని బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు ఉల్లిపాయలు వేయించుకొని వేయించిన తర్వాత కొంచం జింజర్ గార్లిక్ పేస్ట్
ఆ
కొబ్బరి పేస్ట్ కొబ్బరి పేస్ట్ వేసి అది కూడా బాగా వేయించాలి వేయించుకొని కొత్తిమీర పుదీనా మొత్తం వేసి మూత పెట్టేయాలి కొంసేపు లోపల బాగా ఉడికిద్ది అది మసాలా
ఊ అంటే టిపిన్ లెక్క తింటారా అండి మీరు
అంటే రాత్రి మేము ఇక్కడ పండగ చేసాము రాత్రి వండిన పలావ్ ఉంది
ఉహు అవునా అదే ఏం లేకుంటే ఇంత మార్నింగ్ అంత స్పెషల్ గా ఎట్లా చేసుకున్నారని
ఆహ రాత్రి ఇక్కడ మొహరం పండగ కదా ఇది
అవునా మోహరం అంటే
మొహరం అంటే పీర్లు అంటారు కదా ఉండిద్దీ అటు ఆ పీర్ల పండగ కదా రాత్రి ఏడోరోజు ఇక్కడ మా ఊర్లో బాగా చేస్తారు
హు
రాత్రి దాని గురించి వండామూ
ఊహు అంటే ఉపవాసం ఉండరు దీనికి
ఉంటారు ఉంటారు పి ఉపవాసం ఉండేది ఆ పీరు పట్టె వాళ్ళు పట్టే వాళ్ళు ఉంటారు అందరు ఉండరు పీర్లు పడతారు కదా ఒక పర్సన్ పడతానని చెప్పుకుంటారుగా
హు
అతను ఉపవాసం ఉండి ఆహా అది పట్టే దాకా ఇంకా ఏమి మంచినీళ్ళు కానీ అన్నం గాని ఏమి తీసుకోకుండా ఉంటారు అది పట్టిన తర్వాత దాని కార్యక్రమం ముగించిన తర్వాత ఇంటిక వచ్చి భోంచేస్తారు
ఉహూ
మీరు ఏమ్ చేస్తున్నారు
ఏమి లేదండి ఆ మార్నింగ్ లేచి ఇంట్లో పనులు చేసుకున్నాను చేసుకొని ఊ లేయో ఇగ వండడం చేయడం ఇదే సరిపోయింది ఇగ బట్టలు ఉతికాను బట్టలు ఉతికి ఇప్పుడు అన్నం అంటే టమాటా పచ్చడి చేసాను ఊ టమాటా పచ్చడి ఏం చేయలేదండి ఈరోజు
ఉ
ఊ అయితే మా ఫ్రెండ్ ది బర్త్డే అయిపోయింది మొన్న కేక్ కట్ చేపీచ్చాము ఆ కేక్ నా దగ్గర ఉంది
పార్టీ మరి నాకీ ఇవ్వలేదు చెప్పండి ఇంకా హలో హలో
ఇగ పెకె ఏమో నా దగ్గరనే ఉండిపోయింది అప్ ఓ అడిగింది మా చెల్లి అడిగేస్ సరికి ఆమెకి తీస్ ఉమ్
పిల్లలు ఎంతమంది అండి మీక్
ఒక ఆబాయి
నాకు ఇద్దరు పాపలండి
అమ్మబు బెయ్యలే
పెద్ద అమ్మాయ్ కేమో సిక్స్ ఇయర్స్ చిన్న మయ్ కేమో త్రీ ఇయర్స్
ఉ ఉ ఏమనుకోకండి అలా అన్నానని సడన్గా వచ్చేసింది
ఆ అదేం లేదు
ఊ సతా ఇస్తం పల్కైతే అందుకే అట్లన్నా ఒక్క దగ్గర ఉండడు మా మ్యాస్ టీచ్ ఉన్నాడు మీ గుంరించి ఉన్నారు బలే నుగులతే అది బాడీ మీద పడిపోయింది మొత్తం బాడీ మీద పడి పోయేసరికి కొంచెం కాలింది మాది నన్ను తిప్పుడే తిప్పింది ఎంచెచనావ్ చక్క గ బాబుని చూసుకుంటా వాడు ఒకడో ఉండడు అందుకే మా అత్తమ్మ వొళ్ళ దగ్గర వదిలి పెట్టొచ్చిన ఒక రెండ్రోజులు చూడని
పిల్లలంటే సతాయిస్తనే ఉంటారుగా
ఇంగ ఆ ఇప్పుడు నిన్నట మా మావయ్ ఉమ్ నిన్నట మా మామయ్య దగ్గర ఆ ఏమైందంటే వదిలి పెట్టే వచ్చాను అయితే నేను ఏంమ్ చే ఇన్నదా ఆహా అక్కడే బిల్డింగ్ లా ఆడుకుంటూ ఆడుకుంటూ మా మామయ్య పని చేసుకుంటుంటే ఆయన్ వా పమెంట్ ఉంటారు వాళ్ళు అన్ని సేమ్ బిల్డింగ్స్ ఉంటాయి అ క్కడ వెనుక్ బిడింగ్క వెనుక బిడింగ్కి పోయిరు బాబుతో ముచ్చడి వెళ్తాంటట వాళ్ళు ఇకా టెన్షన్ ఏడ వోయిండో పిలగాడు ఏడవోయిండో ఎతుక వోఇన్డో ఏం చేేసీల్లో ఏమో అని మా మామయ్య ఇంగ టెన్షన్ పడతాన్ డు
ఆహా
ఘోరంగా టెన్షన్ అయింది ఆయన భయపడేసరికి మాకు ఫోన్ చేసేసరికి మాకు టెన్షన్ అయ్తన్ది ఏడవోయిండో బాబు ఎడవోయిండో అని ఒక్క దగ్గర ఉండడండీ ఉన్నాడు టూ ఇయర్స్ మా బాబు గాని ఒక్క దగ్గర అసలు ఒక మానం గా మాటినడు ఒక దగ్గర నిల్చుని ఉండడు
అంతేగా మరి పిల్లలు అంతేనే సతయిస్తూ ఉంటారు పిల్లలు బాగా సతాయిస్తారు ఒక చోటు ఉంటే పిల్లలు ఎలా అవుతారు వాళ్ళు
ఎప్పుడు పెద్దగయితడో ఎప్పుడు స్కూల్ ఏ నాకైతే తొందర ఇగ తొందరగా పెద్దగైతే తొందరగా ఏసే పెద్ద అన్నట్టు అనుకుంటున్నా గాని వాడు ఎప్పుడు పెద్ద గ అయితాడో ఏమో ఇంకా మాటం టూ సెకండ్ బర్డే యి పోయింది త్రీ రన్నింగ్
కావాలి
ఉమ్ మాటలు వస్తే స్కూల్ వేసేస్తాం ఇంకా మాటలు వస్తలే ఇంకా ఆ అర్థం కాలేదండి
ప్రైవేట్ స్కూలా గవర్మెంట్ స్కూలా అండి
ఇగ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో తీసుకోవాలంటే ఫైవ్ ఇయర్స్ ఉండాలే కదా గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు తీసుకోరు ఫైవ్ ఇయర్స్ పడితేనే తీసుకుంటారట ప్రైవేట్ స్కూల్ అయితే త్రీ స్కూల్ త్రీ ఇయర్స్ కి ప్లే స్కూల్ వయొచ్చు కానీ ఆయనకు మాటలు రాట్లేదుగా మాటలు వస్తే ఎసేస్తా మంచిగా నేర్చుకుంటారు కదా అన్ని మన్ నం మనం నేర్పిన దానికంటే టీచర్లు నేర్పింది ఎక్కువ ఉంటది కదా ప్రతిదీ మనం ఏ చెప్పినా మన మాట విన్నారు వాళ్ళు మేడం వాళ్ళ మాట కొంచెం భయపడుకుంట అమ్మో కొడతరేమో తిడతారేమో అన్న భయ తోటి వింటారు మనయా మీ పిల్లల స్కూల్ క వెళ్తారా అడి హలో